హలో మేడం
చెప్పండి మేడం, శ్రీరామనవమికెలా మీరెలా జరుపుకుంటున్నారు.
ఏమ అండి మార్నింగ్ ఏమంటది మార్నింగ్ పొద్దున్న లే వేసేసి ఏమంటనే ఇంట్లో వర్క్ అంతా క్లీన్ చేసేసి బండలు వాష్ చేసేసి ఇంట్లో ఫస్ట్ న వేసుకుంటానండి ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం వచ్చేసి ఇది వడపప్పు పాయసం అండ్ పులిహోర వేస్తాను కొబ్బరికాయ ఓడపానడి పులివర వచ్చేసి లెమన్ రైస్ అన్నా చింతపండు రైస్ అన్నా బంబ రైస్ అన్నా మీరండి
నే లేచి ఫస్ట్ ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసి స్నానం చేసి పూజ స్టార్ట్ చేస్తామంటే పూజ పూజ చేసిన తలస్నానం చేసినాకనే వంట అనేది స్టార్ట్ చేస్తామండి పానకం వడపప్పు అంటారు కదా పానకం అంటే ఇంకా సోంపు అనేది వాటర్ ల బెల్లం గీట్లా నానబెట్టి దేవుడికి నైవేద్యంగా పెడతారండి పులిహోర మనకి నచ్చిన దేవుడివి పాయసం ఉంటాయి కదా అండి దేవుడుకి ఎక్కువ పానకం వడపప్పు అనేది శ్రీరామనమం కి చాలా ఫేమస్ అండి ఆ నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నా ఇంకా బయట సీతారాముల కళ్యాణం జరుగుతది కదండీ
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అండి పూజ అయిపోయినాక పక్కన టెంపుల్ ఉంటది మా పక్కన అక్కడికి వెళ్తాము ట్వెల్వ్ అట్లా శ్రీని దేవుడి పెళ్లి జరుగుతా ఉంటది ఆక్కడ కూడా ఆ ఉ
అక్కడ కూడా కళ్యాణం అక్షింతలు కూడా తెచ్చుకుంటామండి
ఆ నేను కూడా అండి
అదే ముత్యాల గిట్ల ఇస్తారు కదా భద్రాచలంలో జరిగే టైం కె ఇక్కడ ఎక్కడైనా ఆ అంటే సెలబ్రేషన్ ఏడ చేస్తున్నారు మా సీతారామ కళ్యాణం ఆడ అక్షింతలు ముత్యాలు పంచి పెడతారండి అవి ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతంది అంటారండి
అవును నేను కూడా తెచ్చుకుంటానండి ఇస్తారు
ఇక్కడ మా విలేజ్ దగ్గర గుడా ఒక గుట్ట పైన జాతర జరుగుతదండి శ్రీరామనవమికి మేం కంపల్సరిగా ఫ్యామిలీతో సహా వెళ్తాం అండి పైకి అక్కడ ఏ వింత ఏంటిదంటే అక్కడ భద్రాచలంలో ఏ టైంకి అయితే తాక్షింతల వాడతాయిో అదే టైంకి ఇక్కడ బియ్యం అనేది పచ్చ పడతాయండి
అవునా ఓకే ఓకే ఏం టెంపుల్ అది
టెంపుల్ అని కదా మేడ దాని బొలికొండ గుట్ట అనే అంటారు మేడం
ఓకే ఓకే బొల్లి కొండ గుట్ట ఓకే ఐడియా ఉందండి
చిన్నప్పుడు మేము ఎడ్ల బండి మీద వెళ్లేటోళ్లమండి బాగా
అవునవును
బాగా ఇక్కడ బ ఇప్పుడు గుడులు వచ్చినాక వే కలిసి వచ్చినాక ఇక పెద్ద పెద్ద టెంపుల్స్ వెళ్ళడం అలవాటయింది కానీ అప్పుడు ఎక్కువ ఆటే వెళ్లేటోళ్ళమండి
అవును అవును బాగా జరుగుత అంట నాకు కూడా అయితేే ఉందండి విన్నాను వేరే వాళ్ళు చెప్తుంది అవును మా సైడు కూడా మార్నింగ్ అక్కడ సీతారామల డెకరేషన్ చేపిచ్చేసి మంచం ఆ ఏమంటారు పందిర్లా ఆగేసి పందిరి కింద వచ్చేసి ఆ ఎవరన్నా దంపతుని కూర్చొని ఊర్ళలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోెట్టి దేవుడు పెళ్లి జరిపిస్తా పదండి
ఆ అవునండి ఇక్కడ కూడా అంతే మేడం చాలా గుడులు ఉన్నాయి ఆ గుడుల దగ్గ సీతారాముల కళ్యాణం బాగా జరుగుతదండి ఏ గుడికి కెళ్ళా ఇంకా అయోధ్య బాగా ఇప్పుడు బాగా డెవలప్ పోయింది కదా మేడం ఒకసారన్నా అయోధ్యకి వెళ్ళి రావాలని అనుకుంటున్నా మేడం అక్కడ చాలా పాల రాతి తోటి అంతా చేసిళ్ళు బాగుందంట మాకు తెలిసిన వాళ్ళు కూడా కొద్దిమంది చెప్పారు
అవునండి అక్కడ కూడా బానే ఉంది
వెళ్లారండి ఎప్పుడన్నా అయోధ్యకి
సంతగానే కదా టూ త్రీ ఇయర్స్ పడతాది కదా చేసింది
ఆ అవును మేడం
ఆ ఇంక వెళ్ళలేదండి వెళ్ళాలి పట్టచల మయ్ టే ఫేమస్ కదా తర్వాత అయోధ్యనా
ఆ అవునండి ఇప్పుడు అయోధ్య అనేది ఇండియా లెవెల్ల్లో భద్రాచలం అనేది తెలంగాణ లేవాలి కాకపోతే మనకి స్టార్ట్ అయింది ది అంటి రామాయణం స్టార్ట్ అయింది బద్ చిత్రశైలం పర్ణశాల కదా మేడం వర్ణశాలలో ప్రతి ఒక్కటీ సీతారాములు సీతను అపహరించిన రావణాసు రెతుకపోవడం జింకా అవన్నీ
ఉన్నాయి ఉన్నాయి ఆ చూసాను చూస్ తను వెళ్ళాను నేను ఒక త్రీ టైమ్స్ వెళ్ళాను చాలా బాగుంది బట్ శ్రీరామనవమికి కాకుండా మిగతా డేస్ లో వెళ్ళొచ్చా అన్న
అవును మేడం సీతారాములు అంటే సీ శ్రీరామనముల ఫెస్ స్ట్ ఉంటేనే చాలా రష్ ఎక్కువ ఉంటారు కొంచెం అంత అన్ని చూడడానికి కుదరదు నార్మల్ టైమ్ లో వెళ్తే మనం ప్రతి ఒక్కటి చూడడానికి వీలుంటాదండి అక్కడ గోదావరి నదిలో కూడా స్నానం చేత్తే పుణ్యస్నానం చేసినట్టు అనిపిస్తది మేడం నార్మల్గా శ్రీరామనవమికే కాకుండా కార్తిక్ ర్తిక మాసం శ్రావణ మాసం కూడా అక్కడికి వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేస్తే మనకున్న ఉన్నా పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం మేడం మంచి జరుగుతది మేడం మీరు కూడా ఒకసారి అలా కుదిరితే ఒకసారి వెళ్ళిరండి మేడం
ఆ వెళ్తాం ఒకే అండి వెళ్తాంలే మ్మ్ ఇంకా అండి ఇంకా అంతేనా శ్రీరామ అన్నదానాలు అలాంటి కార్యక్రమాలు ఏమి ఉండవా
చిత్రాల దగ్గర అన్నదానాలు పెడతారండి ఇప్పుడు శ్రీరామనవమికి ఇగా మనము అబ్ అయ్యే వరకు మార్నింగ్ నుల్ వన్ టు టువల్ మధ్యలో అయితది మనం కరెక్ట్ టువల్కే కదా కళ్యాణం అనేది అయిపోయేది ఆ ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం ఆ టైమ్ లో మనము దంపతులే ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పూజలో పాల్గొంటే ఇంకా మంచిది మేడం
ఆ ఓకె ఓకె అండి చాలా బాగా చెప్పారు ఇంకేం చేస్తారు శ్రీరామనవమి రోజు పిల్లల్ని తీసుకు వెళ్తారా అ
ఆ పిల్లలు తీసుకెళ్ళినా వైఫ్ అండ్ హస్బెండ్ అన్యోన్యతకే కదా మేడం మీరు అనేది శ్రీరాముని పట్టాభిషేక్ సి తరంలో కొన్ని కష్టాలను తొలగి విజయం సాధించిన తర్వాతనే కదా
అంటే దేవున్లల్లో కూడా శ్రీ సీతారామన్ ఆ చాలా ఫేమస్ కదా అన్ని దేవుళ్ళకంటే కూడా మ్మ్
సీరామనవమి రోజు మనకు వెళ్ళే స్థోమత లేకపో పెయినా ఉన్న దాంట్లోనైనా జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామం తలుచుకున్నా కూడా మనము ఈ సంవత్సరం మొత్తం తలుసుకోకపోయినా, ఆ ఒక్కరోజ్ తలుసుకున్నా కూడ మంచే మేడం అంటే, మనం వీలు కాక వెళ్ళలేక ఉన్న పని బిజీ వాళ్ల వెళ్ళకపోయినా, ఇంట్లో పూజ చేసుకొని ఆ మా ఆ నామాన్ని జపిస్తే మంచే జరుగుతది మేడం.
అవునా అండి
ఆ మనసులో ఇలా ధ్యానంచిచుకోండి మేడం.
ఆ చేస్తానండి రేపు.
వీలైనంత వరకు ఇద్ మీ, దంపతుల ప్రకారము గుడికెళ్తే ఇంకా మంచిది మేడం.
ఓకే అండి. మీరు చెప్పినట్టే చేస్తాం లెండి. మేమిద్దరం వెళ్లి దేవుడి పూజ దగ్గర చేపిస్తామండి. నెక్స్ట్ రేపు ట్రై చేస్తామండి. మీ పక్కన ఉంది కదా!
అన్నదానాలకి ఎంతో అంత డొనేట్ చేస్తారా మేడం మీరు?
డ్ డొనేట్ చేస్తా మీ కొంచెం పప్మని మ్
ఇక్కడ ఆంధ్ర దగ్గర ఒంటి మిట్ట. ఆ మేం కూడా అంతే అండి. ఒంటిమిట్ట కళ్యాణం కర్నూల్ కడప సైడ్ కూడ ఫేమస్ కదు మేడం. అటు వెళ్ళారు. అంటే నేను కూడా ఎప్పుడు టీవీలోనే చూశాను.
ఆ ఓకె కె. ఆ వెల్లలె. వెల్లలె. మ్ ఏముందండి, ఇంటికాడ మార్నింగ్ లేసి, స్నానం చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంట్లో పూ వేసుకొని వెళ్ళాం. పుల్లు వరై వేసేసి తర్వాత టెంపుల్ వెళ్తాను లేవ టెన్, లెవెన్ తర్వాత టూవెల్కి వచ్చేసి దేవుడ్ పెళ్లి జరుగుతది. సో దాన్ తర్వాత పూజ అయిపోత్ అది అక్షంతలు తీస్తారు. ఇంకా అన్నదానాలు ఉంటాయి. కాసేపు పైనాగి ప్రశాంతంగా గూసోని టెంపుల్లో. ఈవినింగ్ కి అట్లా, నైట్ వచ్చేస్తామండి.
ఆ అవును మేడం. మేము కూడా అంతే మేడం. మేము కూడా మార్నింగ్ పోయేసి తి పూజ చేసి ఇంత పులిహోర, పాణకం, వడపప్పు. దేవుడికి ఇష్టమైన నైవేద్ ద్యం కాబట్టి అవి సమర్పించి, పదకొండు తర్వాత గుడికెళ్ళి, ఆడ పూజల పాతివి పాల్గొని పూజ అయిపోయినంక ఆడ కూడ, దక్షింతలు తీసుకొని ఇంటికి వస్తామండి. ఇంత ప్రసాదం పెడితే తిని.
అవును
మేము కూడ ఎప్పుడిగానే, కంటిన్యూ అవుతున్నాం. మేము ఇప్పటి వరక అయితే.
ఓకె
అంతముందెమో, చిన్నప్పుడేమో, ఎక్కువ చిన్న పిల్లలుగ ఉన్నప్పుడేమో, ఎక్కువ టీవీల భద్ర చలంలో వచ్చేది లైవ్ చూపిస్తారు కాబట్టి, అది చూసి ఆనందించే వాళ్ళం మేడం.
ఆ
ఇప్పుడు ఫోన్లు వచ్చినంక, ఇగ కొంచెం పెద్దగయినంకా బయటికి వెళ్ళడం అలవాటయిపోయింది. టెంపుల్స్ కెళ్ళి అట్లా
టెంపుల్స్ కెళ్ళి అక్కడ ఎక్కడ అ కళ్యాణం జరుగుతే ఆడికెళ్ళి పార్టిసిపేషన్ చేయడం అనేది, జరుగుతుంది. అంత ముందెమో ఇంట్లోనే కూర్చొని గు టీవీలో ప్రోగ్రామ్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. సీతారమ్ రమణ కళ్యాణం లైవ్ వస్తంటే.
అదే భద్రాచలం లైవ్ వస్తది గదా! నేను కూడ అలాగే చేసేదాన్ని
మళ్ళ లావకుష సినిమా సీతారామ కళ్యాణం సినిమాలు వత్తంటే సినిమాలు చూసుకుంటా
అవును అవును అవి చూస్ సినిమా పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిమ్ చేసినా ని ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని
అవును మేడమ్
మ్మ్ నేను కూడా చూపించను చూపిస్తానండి మా పిల్లల కి కూడా ఇవన్నీ ఎక్సప్లయిన్ చేస్తాను దేవుండ్ల గురించి ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా అండి ఎంతైనా టెంపుల్ కెళ్తారు ఓకే నాకు కూడా మీరు చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చయండి నేను ట్రై చేస్తానండి రేపు శ్రీరామ నవమి గదా సో హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్త స్తను అండి నాకు తెలవనివి కూడా మీరు చెప్పారు
ఆ ఓకే మేడమ్
ఓకే అండి థ్యాంక్ యు మ్యామ్
కు వరే